ఆ నమస్కారం అండి
ఏమ ఇక్కడ ససి రోడ్లు ఎప్పుడు పోస్తారట అండి మరి
ఏమో అండి అం టే ట్రాక్టర్ పెట్టి దో దోబ్బిచ్చారు దోబ్బిచ్చి దోబ్బిచ్చిలు గాని ఎన్నోడ వస్తాయో తెల్వదండి
ఆలల పోస్తం పోస్తం అనే ఆడటం మీద కొలవడం చెత్త చేదరం అంత తీయడం అలా
ఉమ్ చేసిర్లుగా అంటే చేశారు గాని ఎప్పుడు పోస్తారో తెలువదండి
ఇప్పుడే భోషనట్టుగా ఫోన్ మీద ఫోన్ చేస్ అమ్మ అమ్మ అమ్మ ఫోలత ర నాకు
ఇరు కావచ్చు అంటే కాంకర కాంకర మురంగిట్లా ఇంక రాలేదు అని అంటాలు లు మరి వచ్చిందని ఒ కొంత మంది అంటాలు ఎప్పుడేస్తా
పైసలు డబ్బులు వాడుకుంటానంటన్నది వాళ్ళు అందుకే కే చేస్తున్నారు అట్లా
అవును గవర్నమెంట్ సొమ్మ అంటే సగం తీనే సగం పెడతారు కదాండి అది వాళ్ళు తావన
ఉమ్
ఆ
రబ నా పెళ్లితు రా నప్పాల పుల్లు లేదు ఇది ఒక్కటే అరే ఆ అది తిన్నాక అది తిన్నాక ఎవరికి ఇస్తావు వాళ్లకి ఇస్తావా పో ఇగ పో నడు తోముతల్లా వాళ్లు
ఓ
హాయ్ మమ్మీ ఇదే మరి అలా ఎత్త డబల్ వచ్చినయ్ అలా పిల్లలు గ్యారెలు చె సినందుకు ఇక అవే దీని మంచి లావతారుండి మళ్ళా ఎవరు మా అవ్వ అంటే మా బామ్మది పెద్ద కొడుకు వాళ్లు ఆడుకోడానికి అత్తే వాళ్ళు దమ్మంటా అంటే కొంట పోతుందండి ఇంకే కావాలంటుంది
అవాయి అమారి విళ్లకి
ఉ కే స్లాబ్ దిగు ఏయ్ ఆ అలా చేస్తున్నాది అండి
అవునా ఈ పిల్లలు ఉన్నా కాడ అది కామనే పిల్లల సౌండ్ మా పెద్ద పాప కూడా అంతే అండి ఏదన్న ఉన్న కూడా అంటే వాళ్ళకి ఇస్తది కాని ఇంట్లో బొమ్మలు ఇట్లు ఉంటే వాళ్ళు వాళ్ల చెల్లెలు ఇంట్లో ఆడుకొని నీ అది వాళ్ళ చెల్లెకు తినడానికి కూడా ఏమియ్యదు కానీ ఎవలన్న వస్తె పిల్లలకి ఇస్తదండి అవునా
అవునా
ఉ
అ
ఇక మా పెద్ద పాప ఆడుతుంది మా చిన్న పాప పాలు చీకుతుంది పండుకుంటుంది పిల్లలు ఏడుపు చింతకాయ పొట్టు తీసారా అండి మీరు
తీసామండి
అ అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటి కాని మీ అత్త వాళ్ళ ఇంటికానీ మీ ఇంటికి
అత్త వాల్లింటి ఇక్కనే తీసినాం అండి తీసినా ఉప్పు చల్లిన చింతపండు ఒక బకెట్ లో పెట్టుకొని వచ్చిన వచ్చవండి అన్నీ ఎక్కడెక్కడ ఏద చేత ఎక్కడెక్కడ బోర్లు అనువాన్ని ఎక్కడెక్కడ చెద్దార్లు ఇట్లా ఆగమాగం చేసిలుగా నేను బోల్లు వస్తుంటే మాత్రం ఒక్క గిన్నె ఉంటలేదండి ఒక గిలాస ఉంటలేదు మళ్ళీ వాళ్ళ ఇల్లులు తిరగాలంటే నాకు మంచిగా అనిపిత్తలేదండి ఎట్లా పడితే అట్లనే ప్లాస్టిక్ డబ్బాలు పిల్లలు ఉత్తగా ఏదన్నా స్నాక్స్ లాంటి కొని తింటారు అనుకుంటే ఒక్క గిన్నె ఉంచలేదండి ఒక గిలాస ఉంచది లేదు స్టీల్ గిలాస్లు పోయినాయి ఈగా అన్నీ పోయినాయి
అవునా అసలు మీరు వెళ్ళేటప్పుడు అన్ని ఒక సంచిల అ పెట్టి పైన ఏయ్యపోయిళండి బాబు అవును వెళ్ళాలి మళ ఇట్లా ఉంటే కూడా చిల్లర చిల్లరు ఉంటే ఆగం ఆగం చేస్తారు కదా
డెలివరీలు అయినప్పుడు కూడా ఫుల్ బోలు పోయినాయండి ఇట్లా కూడా ఏమంటే చిన్న చిన్న బేషన్ వేయింది ఇప్పుడు మల్లా ఆ ఇంట్లో ఎట్లా చే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారో ఒక గిలాస ఉంచరు ఒక గిన్నె ఉంచరు ఏం ఉంచరు
అవునండి మీ అంటే మీ ఏరలు వాళ్ళ మీ ఆడబిడ్డ వాల
లేకపోతే వాళ్లకి ఏ సిస్టర్ కదా
ఆ మీరు కూడా వేరే నువు నాకు బోల్లు గడపడతలనేసి మీరు కూడ దో దోలాడుకోవాలె మీ
ఎవరెన్నా చూత్తె ఇట్ల గ్లాసుల్లు లేవు గిన్నెలు లేవు ఒక గ్లాసు లేకుండా సంసారం చెత్తందా ఆ అని అంటున్నారండి అలా చేసేది ఇంట్లో వాళ్ళు చూత్తరా అండి
టున్నార అవున నేయ్య పోతే మిమ్ముల్ని అంటల్లా
ఉమ్
తీసుకు పోయిన వాళ్ళకే ఉండాలి మళ్ళీ తీసుకుపోయినంగా ఇయ్యాలనేసి
ఇయ్యరండి మళ్ళ వాళ్ళు వాళ్ళలకు పెరుగులనా పాలయినా ఇచ్చి రావాలండి వాళ్ళకు తీ స్కురావాలె ఇప్పుడు మంచి ఏ తాగుతున్నారు కావచ్చు మంచిగా లీటర్లకు కొద్దీస్తుంటే మంచి అవుతున్నారు కాబట్టి మీరు లేకపోయేసరికి
అవును అండి మాకు అన్ని తీసుకు పోయెటప్పుడు మీ అంటే ఏరాలు చిన్న ఏరాలు అయితే వాళ్ళ డాడీ వచ్చాడు ఆ లుంగిలా బాటిల్ పెట్టుకొని వచ్చాడు
ఆ పట్టుకపోతారంండి వీళ్ళు తెల్వకుండా మాడి బిడ్డ కొట్ట కపోతారు ఇచ్చస్తారు తాగుతారు ఏ టుగా మేము ఎందుకు పోస్తాన్నావ్ అని తిట్టినట్టుగా మళ్ళీ మమ్మల్ని బజన అందిస్తారుడి
అవున ఇచ్చడు ఎందుకు మళ్ళ మిమ్మల్ని అట్లా జనవడం ఎందుకు
ఉమ్ ఒకోళ్ళమొన్న పాలప్ప ఆడబిడ్డని అంటున్నారు అంటున్నారని ఆడ పోస్కుంటున్నారు అన్నదా ఇల్లలోనైక రెండు రోజులక మూ మూడో రోజు మళ్ళ బాీలోూచ పంపనే పంపింది అంటే అంటే ఇగ మేము అన్నట్టున్నదా అమె చేసినట్టున్నదా
తే ఆ కోడలును ఆ ఈ బిడ్డని సమానం చూసుకోవాల్ వాళ్ళని ఒక తీరు వీళ్ళ ఒక తీరు ఎందుకు ఇప్పుడు బిడ్డది తింటుంది గానీ అప్పుడు మంచాలు పడితే ఆమె పెడతుందా మీరు పెడతారు ఇక
రేపు ఇగా అస్సలు ఎట్లా తీసుడో ఏమో అండి
మీరి ఇల్లల్ రాకల తిన్నంత మందం చేయాలనా లె మీరు మ్ మోన్న ఉమ్ మొన్న ఈ అక్క వాళ్ళదిల్ళ అయిందటగ కదా పంచయి అయిందంటగా
ధూమ్ ధూమ్ అయిందట మూడ్ రోజ్లకే మళ్ళ మాట్లాడుకున్నారట
అయితే వాళ్ళ అత్తా పనించెత్తలనేసి లొల్లి పెట్టుకున్నదట అలాంటే పెద్ద కోడలు అడి చేస్తా నాకు అడిగిస్తే వాళ్ళ బిడ్డలు ఎవడు ఉన్నరా చూస్తే ఇద్దరిని అని సమాధనం చూడాలి కోడళ్ళని లేకుంటే లే చూడకుంటడా అసలకే ఉండాలి మరి పెద్దవంకాడ చేసి చిన్నవంకాడ చేయకుంటే ఎవళ్ళకైన కోపం వస్తాది రేప్ నేన్ కూడ అంతే ఇగ మీరు కూడ అంతే ఎవరైనా అంతే ఇంగ వాళ్ళు వెళ్ళి అయ మాట్లాడి పెద్ద మనిషి వచ్చాడుగా మీ ఆయన మీ ఈ అద చిన్న ఆమె లేద వేరేవాల్ ఆయనె చిన్న సప్పుడు చేయకుంటూ ఉన్నడట అ క్క సపోర్ట్ చేసినక ఒక గుంట భూమిత్తానికి ఏమైందె ఒక సపోర్ట్ చేసి గుంట భూమిత్త్తాన్ని బరిగాంది ఎండాయనకి
ఆ
ఆ నేను అయి తీయను కానీ వేరే వాళ్ళు మామమ్ వాళ్ళ ఇంటి ము మజూ శ్ర వస్తాల
అ
వా స్థలం ఇత్త అంటట అది వేరేట వాళ్ళద ఆట అంటే చిన్నోళ్ళదో నడిపోలేదో అనిట ఆమె భర్తలేడాట కదా
ఆ
ఆ వాళ్ళు ఇస్తాన అంట అ నాడు మరి ఈది పక్కి ఉంటున్న అటు ఎచు కాకుంటే భూమి అదిేకం వీట ఇత్తాట స్వార్థం బాగుండద అయినప్పు
ఇనుకోవలా ముుతాం ని
అంటే ఆయన సొమ్ ఏ అంటే ఆయనద ఏమో బయటికి పోవద్ద అన్నట్టు ఏదన్నా వస్తువు ఆయన వటోలు అయితే ఆ పోవచ్చు అన్నట్టు
ఆ
అట్లా మంచి మోసాలు చేసుకుంట బొచ్చడు బూల్ ఉత్పాదించిండుట్ స్టీలు కట్టుకుంటే అట్లా మోసం చేసిండే భూముల మీద అట్లా మోసం చేసిండడు ఇంకెవళ అనుకుంటారు కాబట్టి అసలు మీ దానికి కూడా మీ అత్త వాళ్ళకి కూడా ఇసరి వెళ్తానట్టున్నాడు కొంటే కొందామని అముద
అవునవును కొంటాడు ఆగోకే పోఓనిత్తాడు దాన్ని
ఉ అ ఆయన కాబట్టి అ గ ఇస్తాడు అది ఈన ఒక సపోజ్ ఇది
తీసుకుంటా ఇద్దరు కొడుకు చిన్న కొడుకు తీసుకుంటాడు కథ
సల్ల పడుతుది మీ ఆ వాళ్ళ అంటే సప్పుడు చేయకుండా ఉంటారు కానీ చిన్న కుమారు కొడుకి అంటే ఈయన పేరు మీద తీసుకుొని అలా అల్లునికి ఇత్తడుగా అవచ్చు ఇ
అ
మా పేరు మీద తీసుకువాలి అమ్మని వయ్యొద్దు అసలు అమ్మ వయ్యొద్దు బో తక్కువడు కాదు ఏమంటాడు మొన్నో మేము ఎన్ని పైసలు అయితే మీలులేటప్పుడు పైస అయితే చెప్పురీ అమ్తో కొంట మేము అని అంటలేడా అప్పుడేక అమ్మూరే అని అంటాడు మీ సప్పు పొత్తులో ఉండొద్దు అమ్ముతేనే మీ సప్పుడ ఎకు ఉంటారు అమ్ము కోరిసి అప్పుడకుండా అట్లేడు అంటే అమ్ముకుంటే ఆయన తీసుకుందాం అనేసి అట్లా అనుకుంటాడు
అట్లా దమ్ము ఉన్నది అనుకుంటాడు కానీ అంత దమ్ము లేదు మా చరాక బాగా వర్సనే పోనీ అ
అంతే అంతేనా
ఆయన మీరే ఇట్లా పీకా అళ మీద ఉంటది తెలుసు ఆయనకు మీదికి చూడ అట్ంటాడు ఆయన
ఆ మీరు కూడా అసలు అమ్మనీయద్దు
మాది అంటే అది మొత్తం అమ్మి ఇక్కడ రోడ్డు కొని మా ఊళ్ళకి అళ్ళ చేస్తేా నిత్తాంమంటళ్ళు పదిగుంటలు
నెబర్లు ఇక్కడ మీరు కొన్ని రాదు అది
బతకడానికే కా ఉన్నదరా అంటే ఇప్పటికే ముప్పై గుంటలు కొంటే
ఎంత ఉండే ముప్పై గుంటలా ఆ
అక్కడ ఎకరం కదా ఎకరం పది లక్షలా అక్కడ అమ్మి అక్కడ అమ్మి వేరేక్కడ ఉంచుకుంటాం
కొనుక్కుంటారు కాగానీ ఆడ అమ్మింది మీ ఆ ఆయనే తీసుకుంటారు ఈ బాబాయ అవుతాడు పెద్ద బాబాయ అ అన్న అవుతాడు ఆయన తీసుకుంటాడు
ఇద్దరు పొత్తులు తీసుకొని ఇద్దరు పొత్తులు తీసుకొని ఉన్నప్పుడు ప మీద ఏతలు అయిపోతది
ఉమ్ సల్ల పడ్డది పానం ఐదు
ఆ
అ అదే ఎవలు అమ్ముతరు చుట్టుపక్కల దగ్గరపాట్ల ఎవళ అమ్ముతరు నాకు బోరు ఉంది కదా అని ఇట్లా అడుకుంటాడు ఆయన
మ్మ్
అయితే అప్పుడు అప్పుడు కూడా పెళ్ళప్పుడు కూడా ఇట్లా భూమి పైసలు ఐదు లక్షలు కావాలని అన్నారు అంటే అమ్మూర్ అ ఇస్తే తీసుకుంటము మేము పైసలు ఇస్తాంది లక్షలు అని అందరు మా అమ్మ వాళ్ ఇచ్చిన అర ఎక్రం భూమి మా డాడనేగా నేను అమ్మనే అమ్మను నా బిడ్డకి న అట్ట పోలము అని మడాడి అన్నాడు ఇగ పైసలు అయితే మొదలైథై అన్ని ఖర్చు అతతేగా పొలం ఇచ్చినా పండగ ఎళ్ళ తీసుకుంటారు అని మా డాడ అన్నాక నోరు మూసుకున్నాడు గదా అప్పుడు మా దానికి కూడా ఎసరు పెట్టిండు తక్కువడు కాదాడు తయినా మంచి చుతే మంచిగా మాట్లాడతాడు.
కట్ అయింది నేను ఒక ఐదు నిమిషాల తర్వాత ఇస్తా మళ్ళ
ఆ సరే